నేను చేస్తే నువ్వు చేస్తావెంది.
అట్లా కాదు నువ్ కాల్ చేస్తూంటే నాకు ఎర్రర్ చూపిస్తుంది.
ఉండు నేను కట్ చేయ్ నేను కట్ చేస్తాను. నువ్వు మళ్ళీ చేయ్.
ఇంకెందుకు కొంచెం సేపు మాట్లాడక కట్ చేయ్.
అది ఫైవ్ అండ్ హాఫ్ మినిట్ ఉంది కదమ్మే.
ఉంది నేనేమన్నా? నువ్ మళ్ళా చేసినప్పుడు.
మళ్ళా చేసినప్పుడా? ఆసలు నేనెత్తలా.
ఓే
ఆ తర్వాత నేను కట్ చేసాను కదా! ఐదున్నర నిమిషాల తర్వాత, తర్వాత నేను ఎత్తలా. అది ఎర్రర్ ఎర్రర్ కొడతాంది.
హ్మ్.
మీకిది అది రేటింగ్ ఇచ్చిందా?
ఆ ఇచ్చింది.
నాకు కనిపించట్లేదే.
మ్ నీకు మళ్ళా కాల్స్ అయిపోతే నేను చేయలేననే కదా నీకు చేసింది చిటెక్కా.
అదేం కాదు రాత్ ద నేను నాలుగు సార్లు మాట్లా ఏమన్నా వచ్చిందా నీకో.
అర్ధం కాల
నేను నీతో నాలుగు సార్లు మాట్లాడాను కదా అయినా మళ్ళీ నాకు వచ్చిందా?
మ్
లిమిట్ ఏమన్నా లేవ్ మాట్లాడాను కదా ఏమోగుర్తులేదు. డయల్ అయింది ఫోర్త్ టైమ్.
మ్.
అప్పుడే తింటున్నావా?.
హ్మ్.
వెయ్యి.
ఏహే సాల
ఏడకన్నా.
మీరేం చేస్తున్నారు.
నేను ఎగ్ కర్రీ చేసా అదే ఉంది.
మ్.
ఐసుకొంచ్
మ్
చపాతీ చేసుకుంటాం.
హ్మ్.
ద.
హు హూ. అదే రూములో కూచోబెట్టినాదా.
మ్, సపరేట్ అక్కడ మనము క్యాడిల్ లైట్ చేసిండ్లా. ఆడుంటార్.
బయట కూర్చో వచ్చుగా చల్ల గా ఉంటాయి.
హ్మ్! ప్రైవసి.
హ్మ్.
ఉమా చెప్పక్కి ఆ జిరాక్స్ కా ఆ పిల్ల దగ్గర పోయి తెచ్చుకోవాలి అవి తీసుకోవాల ఇంకో కాపీ లేదు కదా ఉహూ నీ దగ్గర లేదా ఒకటి కూడా హుష్ జిరాక్స్ లు అయిపోయినాయి మా దగ్గర జిరాక్స్ చేపిచ్చుకోవాలి
నావి అయిపోయినాయి నేను తెచ్చుకోవాల
ఉమ్ చపాతి చేసుకుందామా ఎంతకి ఇక్కడ మనకు ఒక్క సైడ్ తక్కువేరా టూ ఫోర్ రూపీస్ ఏ కదా బోత్ సైడ్ క ఉమ్ అప్పుడు ఏదో చేయించుకున్నాము ఆ అదే ఇది జీఎమ్ఎమ్ పేపరు ఆ తక్కువే ఫోర్ రూపీసా ఒకటి ఫోర్ ఆ టూనా టూ రూపీసా ఫోర్ రూపీసా టూ నో ఫోరో తెలీదు రేపు చేపించుకుంటం లే అడుగుతా
ఉమ్
రేపు చేపించుకుందాం అడుగుతా రేపు చేపించుకుంటా
ఎందుకు అవసరం లేదు మా ఊర్లో చేయించుకుంటా తక్కువే పడుతది మాకు కూడా
కోవల్లమా నేను నిక్కీకి చెప్పినా నాకు పేపర్లు ఇవ్వమని మర్చిపోయింది అ బా నానే ఆమె బ్యాగ్ లోనే ఉండాలి ఒక సెట్ సరే నేను కట్ చేస్తా నువ్ చేయ్ నాకు